అది విష విషాలు ఇరవైఐదు సార్లు మాట్లాడ హలో
క్రికెట్ ఆడతు
ఎవరు నాకా ఏదో లైట్ లైట్ లైట్ లైట్ గా
ఏం ఎక్కువ ఆడతది నీకు
నాకా
ఆ
లేదంటే అన్ని ఆడతారా
అన్నా ఎక్కువ ఏది ఆడతావ్
కోనా అంతగా అంటే దేని మీద ఇంట్రెస్ట్ చూపను నేను
క్రికెట్ కొత్తావ రేపు
ఏబా సుత
రారాదు ఆ
వచ్చిందిగా ఆరో రేపు
ఏంకాదు నిన్ను ఆడిపిస్తా డిస్ట్రిక్ట్ లెవెల్స్లో
ఆప్ కొట్నానా ఏమొద్ వద్దులే నాకు ఏం వద్దులే ఏం వద్దులేరా
ఆ నీ ఇష్టం ఆడతార
సర్లేగాని నువ్వు గార్డు పెట్టుకుని ఆడు
సరే నాక ఆడా దాకోవలే గాని
ఏమో మరి మిస్టేక్ లో ఎన్నైనాయి తాగుకే గా
ఆ మాక అట్ల దాకు ఆడే ఆడొచ్చిన వాళ్ళు దాకు
అబ్బోబ్బుబ్బబ్బ అవునా
అ
సరేలే మరే ఇంకేంటి సంగతులు వంటలు చెప్పు
ఏ నీకు వన్ టూల్ ఎందుకే టేబుల్స్ అడుగు చెప్తా
అ చెపురా టేబుల్స్ చెపురా టు టేబుల్ చెప్పు
టు టూ జా ఫోర్, టూ త్రీ జా సిక్స్, టూ ఫోర్ జా ఎయిట్, టు ఫైవ్ జా టెన్, టు సిక్స్ జా టూవల్, టు సివన్ జా ఫోటీన్. టు ఎయిట్ జా సిక్స్టీన్ టు నైన్ జా ఎయిటీన్
చిన్ని కాదరా మ్ చిన్నగ చెప్పు మెళ్ళగా ఎట్ల చెప్పు టు వన్ జా టు పూజా ఫోర్ ఆ
పై జ టెన్ టు సిక్స్ జా టువల్వ్ టూ సెవెన్ జా ఫర్టీన్ టూ ఏయిట్ జా సిక్స్టీన్ టూ నైన్ జా ఎయిటీన్ టూ టెన్ జా ట్వంటీ ను నువ్వు ఫైవ్ టేబుల్ చెప్పు
ఏ మనక అంత రాదులేరా మీరు నేర్చుకోలే తెచ్చుకోలే అంత మ మాకు సదు చదువు రాదు మాకు మాకు ఏడ వత్తది చదువు మీకొత్తది కదా చాల్లే చెప్పు
ఏం చెప్పాల నువ్వు ఫస్ట్ టూ త్రీ టేబుల్ అన్నా చెప్పు నే మాట్లాడతా
నేను టేబుల్స్ చెప్పను కాని నువ్వు చెప్పు చెప్పరా టైం పాస్ కోసం చేత్
ఏ క్వశ్చన్స్ అడుగుతా ఆన్సర్ చెప్తావా వాటర్ ఓవల్స్
ఓవల్చ నా తెల్వదు
ఓ మరి ఎందుకే వాట్ ఆర్ కాన్సనెన్స్
ఆ అయన్నీ మేము చదువులుకోలే పెద్ద పెద్ద చదువులు
పెద్ద పెద్ద చదువులు నరసరిలా చెప్తారయి
ఆ నర్సరీ ఇప్పుడు గుర్తు వెేలేదు నాకుగానే
ఊ హు
ఏ సగం సాగం తకు లు తాగుకున్నాం ఇంకా సగం సగం చెప్త
ఎన్న
ఆ
తిన్నావ
ఇంకా తిన్లే నువు తినిపిత వానీ ఊకుంట
ఏం కూర
ఫిషూ
మంచి కడుపు నిండా తిను
నువ్వు తిన్నావు కదా సాల్ లే నాకు కడుపు నిండింది
మరి రాత్రి తిన్నా అనుకో వచ్చీ రీడ్ అందుకొని కొడతా
అహహా
తినొద్దు మరి రాత్రి తినొద్దు
తినాన్లే నీ పక్కనోడు బాగా తింటాడు మెక్కుతాడు వాని చెప్పు
నా పక్కనున్న నీకటా తెలుసే ఆ వాడ ఎప్పుడు తింటనే ఉంటాడు ఫుల్ తింటాడు పాంటాడు
ఏదో గులుగుతాండూ పక్కనోడు
అది కూడా వినపడతంద
వినబాడుతుంది ఓ పక్కన కూడా ఏం చేతనవ్ ఫోన్లా ఓ పొడా ఏం చెతాన్నార అవి
ఏం చెయట్లే నువ్వు అయితే ఏం భాష అది నువ్వు ఇంగ్లీష్ మీడియం కదా అదే మాట్లాడతార
ఇంగ్లీష్ మీడియం మాది నిజంగానే
మరి అట్ అట్లా మాట్లాడతారు ఎవరన్నా
ఎట్లార మరి నువ్వ ఎట్లా మాట్లాడతావరా నాకనా అది కాద్ రా నా కన్నా నీకే ఎక్కువ వతాయ్ కా మాటలు
అంతే మర నాకే ఎక్కోచ్చు
అవును మరే ఇంట్లా
మరి రేపు రారాదు క్రికెట్కి
ఆ సరే ఒత్తలే
కి రారాజు
ఒత్త ఓత్త
ఆ సరే బాయ్